ఫస్
ఆ
నేన్ అట్లా చెప్ తున్ నాన్ ఫస్ట్ వ్ సరే పోని నేను నేన్ అద్ చెప్పింది నార్ ముల్ నువే చెప్ నా సర్ నీక్ అర్థం అవడం నీ కమ్ ఫస్ట్ లాస్ట్ చెపామ్ ఫీల్ అవుతునవ్ సరే ఒప్పుకుంట నువ్వు ఇప్ డన్ నా అర్థం చేస్ కోవ గల్గలగాలి కదా సరే నేన్ ఫస్టు ఎల్ చెప్ తున్ న్నానంటే ప్రస్ తాన్ కి హేయ్ ఎ ప్పుడు వాడు ఆలోచిస్తుంది ఫ్యూచర్ గురించి గాని ఇప్పటినుంచి ఆలోచిస్తున్నాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాగల గాలి కదా! నువ్ అర్ త్రన్ చేసుకుంటా అనే నేన్ అట్లా చెపడమ్ నేన్ ఆడ మాట్లాడ్ తున్ ఫ్యూచర్ గురించి అంటే నీ ఇపుడో ప
అర్ గురించే
నేన్ అదే అంటుంది జాబ్ గురించంటే ఇహయిన్ జాబ్ నీకె పస్ సంవస్రరాల తర్వాత రాదే ద మహ అయితే అర్ నెల్ తర్ వాత వస్ స్త ఈ లోప్ మన పెళ్లి ఐపోతాద చెప్పు ఐతదా చెప్
అది ఫ్యూచరే కదా అన్నట్టు నేను ఆలోచించ్ న
అదే అంటుంది ఫ్యూచర్ అంటే నీక్ ఈ మహై యితే ప్రతి ఒక్కటి ఫ్యూచర్ వస్తది నేన్ మాట్లాడుతున్ ఆరు నెల్ గురించి నువ్వు మాట్లాడుతుంది పదేన్ ల గురించి రొండు ఒకటి ఎట్లయితది చెప్పు నాకు అర్థం గాదు తమలో చేస్తం తప్పు నువ్వు అది నువ్వు ఆలోచించి నియంతట నువ్వు ఆనేసుకొని నియంత్రు మాధబడి నియంతట నువు చేససుకోంటే నీమధ్యలో నే ఎరిప ప్ప నీడా మాట్లాడేవాడ్నీ ఎప్పుడు అన్ని నీ అంతకు ఆలోచించడమేనా కొంచమఅన్నా ఆలోచించు కనీసం కొంచెమఅన్నా ఏదోఉన్న ఒకటి ఆలోచించు అదే మరి ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాడేమో అనిప్పి కనీసం ఒక్కస మల్లా పాజిటివ్ గా తీసుకుంటయిది ఏ జీవితంలో మారవ ఇకా నువ్వు ఎప్పుడు చూడు ఏడ్చడం గొడవ పడ్డమే తప్పా ఏమ అన్న అంటే నవ్వు ఉండాలేను నీతో అవసరం లేదు దొబ్బేయి ఏమ్ అంటే అంటే ఇగ అది కూడా తీసుకెళవా ఎంది నిజంగా ఉండాలంటే నిచ్చ పెళ్ళిపోతానంటావ్ మ దీనికి కూడ మళ్ళీ నువ్వే అయిందానికి నువ్వే అనుకుంటున్నావ్ మళ్ళీ నువ్వుండు కూడా తీసుకొచ్చి నాదే తప్పు అంటే ఇప్పుడు ఎమ్ చేస్తావ్ మగే ఎట్టఉంటది బెస్ట్ ప్రతి సారి ఈ మ్ ఏమన్అంటే ఉన్నక్లే దొబ్బయి ఉన్నక్లెపో అవ్సరం మ్ లేదులే పో వెళ్ళి పోతా అంతేగా పో అందుకు ఉ మాక్గూడ న్నని ఇప్పుడు నేనే అడగాల నేనే చేయ్యాల నేనే చేయగల నువ్వు మాత్రం ఒక్కటి కూడా చేయి పెట్టవ నేను ఏమన్నా మాట్లాడాను ఒక్క రోజు ఏమన్నా మాట్లాడినాన ప్రిచ్చ్ ఒక్కటి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా తని ఎక్స్పెక్ట్ చేసుటోర్ తెలీద్ ఒక్కటి కూడా రాద్ ఈడా మరి నన్న్ అంటావు నే ఎస్పెక్ట్ చేసిన ఏదో ఒక ఉండవు అని చెిప్పి నే ఎక్స్పెక్ట్ చేసిన ఎమైనా నీదగ్గర నుంచి వస్
అంటే నీకోసం ఇంతవరకు ఒ ఏ ఒక్క రోజు నేనే ఏం చేయలేదు అంటావు
సుమన్ నేన్ కూడ నీతో నీకోసం ఒక్క రోజులు ఏం చేయలేద అయితే
నువ్వు నువ్వే కదా అంటున్నావు్ నువ్వే కదా ఇప్పుడు అన్నావు నువ్వు అన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసి చేసినఅవఅన్ని నేను చెప్తాను నేను చేసినవి ఏమై ఏమే చేయట్లేద్ అని నువ్వే అన్నావు మళ్ళా నువ్వే అబద్ధం చెప్తు ఉన్నావు
నేను చెప్పేది నీకు అర్థం చేసుకోవడం రాదని చెప్పిండాను నాకు అర్థం అయిపోయింది లే జీవితంలో నీకు అర్థం కాదులే వదలేసయి నువ్వు నువ్వు ఎక్స్పెక్టె చేసేటు కొన్ని రావు నే ఎక్స్పక్ట్ చేసేటు కొన్ని రావు అన్ చెప్పి అని మీనింగ్ అది నేను అనేది అది నీకు నువ్వు అర్థం చేసుకోగలగాల అన్ని వాడు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాట్గా నేను చేయి
నువ్వు నన్ను ఏమ్ మాత్రం అర్థం చేసుకుంటున్నావు అని ని ప్రతి దాంట్లో నేను అర్థం చేసుకోవడానికి ఫస్ట్ నువ్వు పార్ ఫెక్ట్ ఉన్నావా చెప్పది నువ్వు ప్రతి దాంట్లో నన్ను అర్థ్ ర్ధమ్ చేసుకుంటు ఉన్నావా అసలు ఎంత బాధ పడుతు ఉన్నానో నాకు మాత్రమే తెలుసు అది
తిగ వీనూ
ఏదో పెద్ద అన్నిట్లో అర్థం చేసుకున్నే వాళ్ లాగా మాట్లాడొద్దు చెప్తున్నా నువ్వు పో
నేనే ఎమి పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడు ఏ రోజు అనుకోన్ అమ్మా నేనే ఎమి ఈ ప్రతి రోజు నేనే ఎం పర్ఫెక్ట్ అని ఏ రోజు అనుకోన్ ఏడా నేను నీకు చెప్తు ఉన్నా నువ్వు ఆలోచించే వి విధానం గురించి చెప్తుఉన్నా నీక్ ఆలోచించు కోనీ కనీసం కొంచం ఉన్న అని చెప్పి
ఆ నువ్వు నా మ్యాటర్ లో ఎంత వరకు ఎంత వరకు బాగా ఆలోచిస్తు ఉన్నావు
నేను ఆలోచిస్తు ఉన్నా కాబట్టి ఏ రోజు నేన అదే చెప్తుంది అరే చెప్పేది ఇంతవ ఇన వా ఊరిక అర్పించొచ్చిచెప్తుంది మేము మాట్లాడుతున్నా కదా మధ్యలో ఎందుకు మాట్లాడుతుఉన్నావు నాకు అర్థం కాదు అ మ్ చెప్తుఉన్నారు నాకేగా అరే నువ్వు కుడా నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను కూడా కొన్ని అర్థం చేసుకోట్లేదు ఇట్లా ఆలోచించు అరే వాడు ఎవడు అర్థం చేసుకో చేసుకోవడానికి పట్లేదు నేను కూడా కొన్ని అర్థం చేసుకోవట్ల సరిపోయింది గదు ఎందుకు ఉరికే దాని విషయంలో గొడవ పడటం అని చెప్పి ఆలోచించు అని చెప్పి నేను చెప్తుంటే దానికి కొంచం నువ్వే మో పర్ఫెక్ట్ ఉండవు పర్ఫెక్ట్ ఉండవు అంటే ఏం చేయాల
అరె నిమిషాలు ఆగు నేను జప్తా ఆగు రెండు నిమిషాలు ఆగు జప్త నువ్వు నన్నే కరెక్ట్గా ఉండు అంటున్న అప్పుడు నువ్వు కరెక్ట్ గుండు ఫస్ట్
నేను అదే అంటుంది నువ్ కరెక్ట్ గా లేవు నేనూ కరెక్ట్ గా లేను అం
మరి నన్నెందుకు అంటున్నావు నన్నెందుకు జడ్జ్ చేస్తున్నావు మరి
నేను నువ్వు ఉండు అని నేను అనలేదు అమ్మా తల్లి నువ్వు ఉండు అని నేను అన్నానా నేను ఎప్పుడూ నువ్ ర్థం చేసుకోమని
ఇ అబ్బా
నేను చెప్తుం నేను చెప్తుంది దేని గురించి రు దేని గురించి మాట్లాడుతున్నావే అమ్మా తల్లి నీకో దండం అమ్మా తల్లి ఎళిపో నువ్వు ఆమె ఉరికే ప్రశాంతంగా ఉండే జీవితం లో తలకాయ నొప్పి తెచ్చుకునట్టుంది ఇది దొబ్బేయ్ బాయ్ ఎళ్పో అవసరం లేదు దొబ్బే బాయ్